హలో
హలో మీ వాయిస్ వినిపియట్లేదండి హాయ్
సరే మాట్లాడండి బా బాగున్నాను మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఆ నేను ప్రజెంట్ ఆఫీస్ లో ఉన్నా
ఓకే అండీ వర్క్ ఉందా అండి వాట్ ఎక్కడ తాగుతున్నావ్ పెన్ రాయాళ్ళ
ఆ తిన్నను పొద్దున కొంచం
వర్కు ఉందా ఆఫీస్ లో
ఆ ఉంటది కదా
హ్మ్ చేయట్లేద మరి
చేస్తున్నాను అయితే చిన్న బ్రేక్ తీసుకున్నాను అయితే కాల్ చేశాను నేను
అవునా మీకు బ్రేక్ టైమ్ ఎంతసేపు ఉంటది
ఆ బ్రేక్ టైమ్ అనేది ఏము ఉండదు మన ఇష్టం అండి టైమ్
అవునా హాలిడేస్ ఉంటాయా మీకు అప్పుడప్పుడు ఆఫీస్ లో
అవును అండి ఉంటాయి
అవున మొన్న రీసెంట్ గా హోలీ కి ఉందా హాలిడే
ఆ ఉంది హోలీ రోజు హాలిడే
అవునా మీరు ఆడిండా హోలీ
ఆ హోలీ చాలా ఆడతాను కదా నేను
చాలా అంటే మొత్తం కల్లర్ల మునిగిండ్ర
అవును
హ్మ్ హు అంటే మీ ఒరిజినల్ కలర్ ఓయిందప్పుడు
లేదు నాకు కలర్ నాకే ఉంటుంది
అంటే మునిగిన్నప్పుడుడతే కలర్ అంటుతాదికదండీ
ఆ కలర్ మళ్ళిపోతుంది కదా వాటర్ పోసుకుంటే
పోదండి ఒరిజినల్ కలర్స్ అయితే అట్లానే ఉంటాయి మీర ఎంత స్క్రబ్ చేసిన కూడా పోవు అప్పుడు
నాకైతే మరి పోయింది
అవునంటే మీరు బాగా ఆడలేదు మేము ఆడమండి
పో
ఆ మాకు ఇష్టం లేదండి అంటారు నార్మల్గా ఆఫీస్ లో ఫోన్సేపట్ల వచ్చ ఇట్లా అంతే
హ
ఇంకా ఉంది
అలవాట్లేదండి
అవునండి
హ్మ్ హు
ఎ మపోడ
ఆ వినిపియ్యట్లేదు మీ వాయిస్ అంతా హ్యాంగ్ అవుతుంది
అవట్లేదు ఇ ఇంతే ఈ కాల్సే ఇంత అ
ఓకే
తే మీరుప
హలో
ఆ మీరు కొలికి పట తీపడదా
అర్థమవ్వలేదండి
కోలీకి కథ బనలో
ఆ హోలీ అంటే ఫస్ట్ ఫోటోస్ కి ప్రిఫరెన్స్ చలస్తస్కడి చెప్పినాం కదా అండి ఆల్రెడీ అంటే ఆడలేదు కాని ఆఫీస్ లో కొద్దిసేపు అట్లా చిల్ల్ ఉండమని చెప్పినా కదా అప్పుడు మాత్రమే అట్లా కొంచెం ఫోటోస్ ఫోటోస్ కోసం ఇంక ఎక్కువ ఊసుకుందాం అని
పంట సార్
ఆహా ఇంటి దగ్గర కాదు అండి ఆఫీస్ దక్కర
ఏ కాల స వస్తు వస్తు
ఇంకేం పూసుకుంటారండి హోలీ రోజు హోలీ కలర్సే కాకుండా పిండి పూసుకుంటారా మరి హోళీ రోజు హా
వేరే ఉంటయి కదా
ఆ మీరు బాయ్స్ అంటే మొత్తం గుడ్లో కొట్టుకుంటా మీరు ఫెస్టివల్ని ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేసుకో
ఆ అదే అదే అందుకే అడుగుతున్నా మీ రోడ్ అలాంటిది ఏమన్నా ఉంటుందా మీకు
మాకు అట్లా ఏమి ఉండదండి మాది మొత్తం సాఫ్ట్గా ఉంటది
షప్పుడు
ఆఆ
అంటే తెల్సాన నలకితే ఓన్ రండివ్వ అలావా
అంటే అందరు అంతే అండి
అవును
నార్మల్గా ఎవరైనా కూడా అట్లా కొంచెం నీట్ అండ్ క్లీన్ గానే ఆడతారు కదా
ఆ అంటే ఓన్లీ మీరు ఫ్రెండ్స్ తో ఆడతారా హోలీ
ఆ అవునాండి ఓన్లీ ఫ్రెండ్స్ ఆఫీస్ ఫ్రెండ్స్ అంతే
అంటే ఫ్యామిలీ ఇ పడ జల
ఆహా లేదండి ఇంటి దగ్గర మేము ఎక్కువ ఆడమండి
ఎందుకుంది అల్ల్లోవరంటార
నాకు ఇష్టం ఉండదండి హోలీ చాలా ఆడతారు అందరూ అని నాకు ఎందుకో ఆ ఫెస్టివల్ ఎక్కువ నచ్చదు
ఒకే ఏ ఫెస్టివల్ అంటే ఇష్టమ్ మరి
ఆ నకు ఇన్ ఫెస్టివల్ ఏమ్ ఉంటయి సంక్రాంతి దివాళి అంతే
అదిీవన్ చాల
ఆ దివాళికి మేము సెలబ్రేట్ చేసుకుంటాం మేడం మమ్మలు పూజలు చేయడం డెకరే షం చేయడం ఇలాంటివి
ఆ
ఆ అందుకోసమనే దివాళి ఇంకా క్రాకర్స్ అప్పుడప్పు పచ్చ ఆ అవునండి కాకపోతే అన్ని చిన్న బాంబులు
ఎద్దే వచ్చంతకం
ఆహా నాకు పెద్దవి అలవాట్లేదు అందుకని
అందుకుమారి
భయం అయితాంది ఉంట
అ భయమైతది అంటే బాబు విలుస్తే మళ్ళీ మీకేమన్నా అయితదని
ఆహ రే నేను తెలితె ఆ బాంబుకి ఏమైతర్
రబ్బి
అంటే కొంచెం భయం హు అవునా అండి
అంటే ఫ్యామిలీ వాళ్ళ హెల్ప్ తీసుకొని ఏమన్నా అట్ల పిలువరా
ఆ అలవాటు లేదు ఇగ అంతే ఓన్లీ నర్మల్ చిన్న చిన్నవే ఇష్టం
ఏది లైక్ చిచ్చుబుటి
ఆ చిచ్చు బుడ్డి బూ చక్రం ఆ ఫ్లవర్ బట్స్ లేదండి రాకెట్స్ తెిలవకూడదు ఎందుకంటే అది వేరే వేరే వాళ్ళ ఇంట్లలో వెళ్ళి పడ్ తధానేసి
పైన గాల్కి పోతది కదా
గాాలికి పోయిన కూడా కొన్ని క్రాసులో వెళ్తాయి డైరెక్ట్ ఇంట్లోకి వేళ్తాయి కదా అందుకోసం అని అట్లా అవి
టే అంటే ఒక బాటిళ్ళ పెట్టాలి ఫస్ట్ బాటిల్ పెడితే అది పైనుంచి ఎల్లిపోతాది సిదా
అవునా మీకు మీకు అలవాట రాకెట్ పెలవడం
ఆ రాకట్ అవును నేను చేతుల్లో పేలుస్తా
ట్లుంటదంటే నార్మల్గా బిల్డింగ్స్ ఉంటాయి కాబట్టి అది పైనకి వెళ్ళినప్పుడు లోపలికి వెల్తాయ్
అయితే అట్లాంటప్పుడు ఏం చేయాలంటే బిల్డింగ్ పైన పెట్టాలి
అహ ఓకే నెక్స్ట్ టైమ్ ట్రై చెత్త
నినైతే చేతిలోనే పెల్చినానండి
అవునా మీకు భయం లేదు కావచ్చు
ఆ భయం దేనికి టై మం చి
అవునా మీరు ఏమేమి క్రకార్స్ పెల్చుతారు
నేను ఆల్ టైప్స్ బామ్స్ అన్నీ పెలుస్తాను ఆల్ టైప్స్
ఆల్ టైప్స్ అంటే పెద్దవి కున్నా
ఆ పెద్దయ్ చిన్నై నడిపియ్
నడిపియంటే
టే మీడిల్ లైక్
ఓహో
అంటే మీరు అన్నారు కదా పెద్ద్దయ్ చిన్నయ్ అంటే వాటి మధ్యలై
ఓకే అర్దమైంది చిన్న చిన్నవి కూడా
ఆ చిన్న చిన్నవి పెద్ద పెద్దవి అన్ని హాల్ టైప్స్ ఉంటాయ్ కదా
ఓకే మీ ఫ్యామిలీ తో కలిపి ఆ ఆ ఆ
ఏవాం పో కూడా వందదు అన్నిట్
ఆ మమ్మీ ఫ్యామిలీతో కలుసా లేకపోతే మీరు ఉంది మీ
ఆ అంటే ఆ ఆప్పుడు దివాళి నేను హాఫ్ టైమ్ ఫ్రెండ్స్ కి ఇస్తాను హాఫ్ టైమ్ ఫ్యామిలీకి ఇస్తాను
ఎందుకట్లా
అంటే అందరితో ఎంజా చెయ్యాలి కదా
ఆహా
ఆ అలా
అవునా ఓకే అండి నేను మొత్తం ఫ్యామిలీతోనే ఉంటాము ఆ రోజు ఫ్రెండ్స్ తో నెక్స్ట్ డే ఆహా అట్లేమి లేదు మేము మా ఒన్ నేటి హోమ్ లో మాత్రమే పేల్చుకుంటాం పూజలు ఉంటాయి అందుకోసమని ఓన్లీ ఫ్యామీలీ సెలబ్రేషన్స్ అప్పు
ఆహా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తారు మా దగ్గర ఉం
ఫ్రెండ్స్ నెక్స్ట్ డే
దీవాలి ఒకటి రోజు కదా
దివాళి ఒకటే రోజు గానీ బాంబులు రెండు రోజులు కూడా పేల్చుకోవచ్చు కదా
అయి గట్లయితే ఎన్ని రోజులైనా పేల్చుకోచ్చు
లేదు ఫెస్టివ్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు టూ త్రీ డేస్ పేల్చుకోవచ్చు
అంటే ముందు వన్ డే నెక్స్ట్ వన్ డే
ఎస్ ఆ అందుకని అందుకే నెక్స్ట్ డే ఫ్రెండ్స్ ఫస్ట్ డే ఫ్యామిలీ
మీద ఎక్కువ
ఆ అంతే కదా మొత్తం డెకరేషన్ చేసింద అతే ఫొటోస్ దిగడానికే కదా
ఫొటోలు తీయడం వైరల్ చేయడం
ఫోటోస్ తీయాలి స్టోరీలు పెట్టాలి స్టేటస్ లో పెట్టాలి పెద్ద వర్క్ ఉంటాది మ్
అట్లా మట్లా న చేస
ఏం యూజ్ లేదు అది ఒక హ్యాపీనెస్
ఆహా హ్యాపీనెస్ కోసం ఏదైనా చేశారన్నమాట
ఆహా అట్లని ఏది పడితే అది చెయ్యరు.
ఆ మీరే అన్నారు కదా మీరు కాదు కదా
నేను ఓన్లీ స్టోరీ కోసం మాత్రమే చెప్పినా అన్నిటి కోసం చెప్పలే
అచ్చా
అర్థం తీసుకోండి ఫస్ట్ ఆఫీస్ లో ఆఫీస్ లో ఉన్నారు కదా మీరు మీ మైండ్ మీ మైండ్ కొంచెం అట మీ మైండ్ కొంచెం ఇట్ ఉంది అందుకనే సగం సగం మాట్లాడతారు
అ త
ఆ
అయితేలు గరి కనా ఫోటాస మాదివాళని కనా ఫోటాస
ఆ ఏ ఫెస్టివల్ అయినా ఫస్ట్ ఫోటోస్ కే ప్రిఫరెన్స్ బతుకమ్మైనా ఫోటోస్ ఏ ఏదైనా ఫోటోస్ ఎ మేము రెడీ అయ్యేదే ఫోటోల కోసం
అహమద్ అంటే ముక్యమైనవి ఫోటోలు కాలి
అది కొద్ది అది కొద్దిసేపు మాత్రమే
అచ్చా ఓకే ఓకే
మ్
ఆ నాకు అర్థమయిపోయింది మీ మీ సంభాషణ నాకు క్లియర్గా అర్థమయిపోయింది
ఏమని
అంటే మీరు పండగది గానీ మీరు ఫొటోస్ కానీ ఏం చేస్తారు ఏంటి అని
అంటే ఫెస్టివల్ టైమ్ లో ఎక్కువ ఫోటోస్ కి ప్రిఫరెన్స్ ఇస్తాం అంత కష్టపడ్ డెకరేషన్ చేసినామ్ కష్టప రెడీ అనాం అంటే అంతే ఇగ ఓకే అండి మరి బాయ్
ఆ ఓకే ఓకే బాయ్
మ్